ఎందుకు ఫోన్ చేసినావు చెప్పు
ఏం లేదు ఎప్పుడు చదివేనా కాసేపు మనకి ఇష్టమైన వాటి గురించి మాట్లాడుకుందాము.
అవున
నువ్వు చదువుకుంటేనే ఉంటావు కదా ఎప్పుడు చూడు అ
కాదు మా మమ్మీ సంతుర కాయలు తేచ్చిందయితే అవి తినడానికి పోయినా నువ్వు ఫోన్ చెత్తానవు అవి అన్నే పెట్టేసి వచ్చిన ఫోన్ మాట్లాడ అ
అవునా తినుకుంటూ మాట్లాడైతే
నాకు అట్లా సంతురా కాయలు అంటనే కాదు నాకు ఏమైనా పండ్లు అంటే బాగా ఇష్టం ఎందుకంటే నా పండ్లు కొంచెం మంచి ఉండయి కాబట్టి
ఏంటిది ఏమి మంచిగా ఉండయీ ఆహా నీ పండ్లు ఎందుకు మంచిగా ఉండాయి.
ఆ పండ్లు అంటే చిన్నప్పుడు ఊసిపోయినప్పుడు బాగా అద్దిన్దంట. అందుకే ఎత్తుడుకు దిగుడు పండ్లచ్చినయ్.
దానికి దీనికి ఏం సంబంధం.
అవి కూడా పన్లే ఇవి కూడా పన్లే కదా.
అబ్బా అట్లాంటివన్న
ఇప్పుడు సరే ఇప్పుడు అయితే ఏమంటారు మీరు పనులేని పనులే అంటారు ఈ పనులని పనులే అంటారు కదా.
నాకు తెలుగులో డిఫరెన్స్ అయితే ఏం లేదు కాని అయితే కొంచెం తెలుసం వాటిని టీత్ అంటారు. వీటినిమో ఫ్రూట్స్ అంటారు కదా. అంతే నిజమే అదే మంచిది.
ఉమ్ మరి ఖాళీ టైమ్. దొరికితే చాలు నాకైతే పాత పాటలు వినాలంటే నాకు చాలా ఇష్టం.
అవునా నాకు కూడా ఇష్టమే కానీ నీకు పెయింటింగ్ వేయడం అంటే ఇంకా ఇష్టం అనుకుంటా.
అది నీకు ఇష్టం అనుకుంటా నాకు కాదు మరి ఈ మధ్య ఎందుకు వేయట్లేదు. ఆ మధ్య నువ్వు వేసిన కుక్కబొమ్మ బలే ఉండే స
కుక్క బొమ్మ నేను ఎప్పుడేసిన నేనే వేసింది నేమలి బొమ్మ కదా. ఇకాది కుక్కలెక్క కనిపించిందా.
అవును నువ్వు నాకు చూపేట్టినప్పుడు నేను అది కుక్కబొమ్మనే అనుకున్నా అందుకే బాగ వచ్చిందని చెప్పిన
అవు నాకు మెసేజ్ చేసినావు నువ్వు కుక్క బొమ్మనే అవునా నేను జస్ అది నెమలి బొమ్మ కుక్క బొమ్మ కాదు ఇప్పుడు చెప్తున్న గుర్తుపెట్టుకో
అంటే మీరు చెప్తే నాకు అసలు తెలియలేదు ఎంతైనా గ్రేట్ అండి మీరు మరి ఈ పుస్తకాల మధ్య రంగులు వేస్తే తీరిక ఎక్కడుంది
ఆ అవును ఆసల చలవ దానికే టైం జరిపోతుది ఇంకా బొమ్మడినాయ్యాల
అవునా నాకు వంట చేయడం కూడా ఇష్టమే ముఖ్యంగా కొత్త రకం పిండి వంటారు అబ్బా
అయితే నాకు రేపు మా ఇంటికి వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొని వస్తావా
తన్మని ఆ తప్పకుండా నీకు ఇష్టమైన స్వీట్ ఏంటి
నాకు ఆది చూడటానికి ఇష్టం లేదు దయచేసి కట్టవ మరి నీకేమి ఇష్టం
నాకా నాకైతే ఏమి ఇష్టం లేదు నాకు అసలు తినడమే ఇష్టం లేదు
తినకుండా ఎట్లా బతుకుతున్నావ్ అమ్మా చెప్ప
ఆ నా కనీ అంటే బాగా చికెన్ మటన్ ఇట్లాంటి బాగా ఇష్టం
చికెన్ మటన్ అంటే బాగా అంటే నీకు చేసడ వచ్చా మరి మీ ఇట్లో ఇంకెవరనా చేస్తారా
లేదు మా మమ్మీ చేస్తంది నేను మా మమ్మీ మళ్ళీ ప్లేస్ అడుగుతాయి మళ్ళీ వేసుకొని తింటా
అవునా నాకు ఈ కారపూసలు వేడి వేడి బజ్జీలు అన్న కూడా ఇష్టమే అవయితే నాకు చేసేది రాదు అనుకో
సరే కానీ నీకు ఇష్టమైన సినిమా ఏది
నాకు పాత సినిమాలు అన్నీ ఇష్టమే మంచిగా ఉంటాయి అందులో సంగీతం కూడా మంచుకుంటది
అవునా నాకైతే దేవుళ్ళ సినిమాలుంటే చాలా ఇష్టం శ్రీ మంజునాథ సినిమా అంటే చాలా ఇష్టం
అవును చాలా బాగుంటాయి అది అందరి కూడా నచ్చుతుంది నీకీ ఇష్టమైన ప్రదేశం ఏంటిది
ఎప్పుడైనా కూడా తమిళనాడు లో కొన్ని లొకేషన్స్కి వెళ్ళాలని కోరిక అక్కడ ప్రదేశం చాలా బాగు ఉంటంది కదా
అవును ఆ తమిళనాడులో ఏమంటది ఒక శివాలయం ఉంటందట అరుణాచలం అనేది అది చూడాలని నా కూడా చాలా కోరికగా ఉంది
తమిళనాడులో అరుణాచలం ఉంటద
ఆ అవును
అవునా ఏమో నాకు తెలిదండి మరి అంటే నేను అరుణాచలం అంటే అరుణాచల్ ప్రదేశ్ లో ఉంటదేమో అనుకున్నా ఏమో నాకు కూడా తెలీదు
నాకు కూడా తెల్వదు జస్ట్ పేరు విన్న ఏ స్టేట్ నాకు కూడా క్లారిటీ లేదు
వెళ్ళాలని ఉందా
ఆ కాశీ వెల్లలని ఉంది భక్తి అంటే ఆ వాతావరణం చూడాలని కోరిక
మనకి ఉద్యోగాలు వచ్చాక మనం మొదటి జీతంతో ఇద్దర కలిసి ట్రిప్ పెద్దాం ఏమంటావు నువ్వు
అబ్బా ఆ ఆలోచన ఎంత బాగుంద ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను
ఎందాకంట అన్నావు కదా నీకు ఇష్టమైన పువ్వులు ఏంటో చెప్పలేదు నాకు మాత్రం గులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టం
నాకైతే మల్లె పూలు బంతి పూలు అంటే బాగా ఇష్ట ఆ రంగు చూస్తుంటే పన్నెను గుర్తొస్తుంది అన్నట్టు తిక్కు చిత్త ప్రియ ఆటలుట్టే ఇష్ట పుట్టేది
నాకా చిన్నప్పుడు అంటే ఇది దాగుడుమూత అంటే చాలా ఇష్టం ఇప్పుడు ఫోన్లు వచ్చాక పిల్లలు అసలు బయటకే రావ
నాకు మాత్రం ఆ తొక్కుడు బిల్ల అంటే బాగా ఇష్టం బలె సరదాగా ఉండేది కదా
అవును ఆ రోజులే వేపు సరే గాని రేపి ఇష్టమనా బుక్ ఏమైనా ఉందా అంటే మనం ఇప్పుడు రోజు చదుతున్న బుక్ బుక్కు రాకుండా కొత్తవేమని ఇష్టమా
ఆ నాకు ఈ చందమామ కథలు అంటే బాగా ఇష్టం అందులో ఉండే ఆ నీతికతలు మళ్ళీ మళ్ళీ చదవాలని
నాకయితే వాళ్ళతో శుభ్రంగాది పాటలు అంతా వస్తాను అవునా అందుక ఎంతో బాగుంటుంది అ అందుకే ఇష్టం
అవునా నాకు అంతగా తెలియదులే సరేగాని నకు ఇష్టమైన సీజ అనేది అంటే చలి కాలమా ఎన్న కాలమా వనకు
నాకైతే చలికాలం అంటేనే ఇష్టం పొద్దున్నే ఆ మంచులో నడుస్తూ వెళ్తుంట అంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది
నిజమే నాకైతే వానకాలం ఇష్టం ఆ వాన చినకుల రేకుల మీద పడుతుంది ఇంట వచ్చే శబ్ద్దం ఇంటూ పడుకోవడం బలే ఉంటుంది
బల చెప్ప బలే చెప్పా అన్నకు జం ఎన్నంటే ఇష్టమేనా అంటే ఇంట్లో కోడి పిల్లలు పెంచ్చుకోవాలనన్నా
ఆ నాకు ఆవులంటే ఇష్టమ్మాయి ఆటికల్లు చాలా అమయకంగా ఉంటాయి మనకి ఉద్యోగం వచ్చ ఒక చిన్న తోట వేసింది అక్కడ ఒక ఆవును పెంచుకోవాలని నా కోరిక
మాత్రం ఇంట్లో చిన్న చిన్న కోడి పిల్లలు ఉంటే చాలు మనకి తోడుగా ఉంటాయి
సరే కానీ నీకు ఇష్టమైన బట్టల రంగ ఏంటిది నువ్వు ఎప్పుడు చూడు ఆ బ్లూ కలర్ డ్రెస్ లోనే కనిపిస్తా
అవును నీలం నా ఫేవరెట్ అది చూస్తుంటే ఆత్మవిశ్వాసాం రూపంన్న నమ్మకం మరి నీకు తెలుపు అంటే ఇష్టము
తెలుపు అంటే బాగా ఇష్టం అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా తెలుపు
అవును మరి నీకు ఫోటోలు దిగడం అంటే ఇష్టమేనా నాకైతే ఆ పొలాల మధ్య ఇదే మల బడి ఫోటో అ తేగడం బలస్తారదా
నాకు ఫోటోలు దిగడంము కంటే ఆ ప్రకృతిని చూడడం ఇష్టం కానీ ఈ మధ్య నువ్వు ఆ సూర్యాస్తమ ఫోటో తీసావు కదా అది చాలా బాగుంది
అవును అది నా ఫేవరెట్ సరే గాని నీకు పండుగల్లో ఏది ఎక్కువ ఇ నాకైతే ఉగాది అంట అంటే చాలా ఇష్టం ఆ బూడలు చేసుకోవడం తినడం అంటే నా ఫేవరెట్
నాకా నాకైతే సంక్రాంతి అంటే ఉత్తమ ముగ్గులు వేయడం బొబ్బెమ్మలు అవన్నీ బాగుంటాయి
ఇష్టమైన నగలు ఏంటి
నాకు పెద్ద పెద్ద జుంకాలు అంటే చాలా ఇష్టం అవి పెట్టుకుంటే వచ్చే శబ్దం వినడానికి బల ఉంటుంది నీకు మరి
నాకు కూడా పెద్ద పెద్ద గాజులు వేసు పోవడం అంటే ఇష్టం చిన్న చిన్న కమ్మలు అంటే ఇష్టం
అవునా సరే కాని నీకు ఇష్టమైన పండు ఏంటిది ఇందాక అదేదో చెప్పావు కదా నేను మర్చిపోయిను
సపోట మధి మామిడి పండ్లు అంటే ఎవరికి ఇష్టం ఉండ చెప్పు కానీ నాకైతే సపోట పండ్లు అంటే ఇంకా ఇష్టం అది
అ అవును అవి మన ఊర్లో బాగా దొరుకుతాయి కదా సరే నీకు పాటలు పాడడం వచ్చా అప్పుడప్పుడు అలా మూలుగుతూ ఉంటావు కదా
ఆ అవును పాడతాను అంటే చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళన్నా అసలుగా గాయని చేద్దాం అనుకున్నారు కున్నారు కాని నేను బాగా చదువుకొని ఇట్లా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతుంది అంటే
అవునా అయితే మనకు ఉద్యోగం వచ్చాక పార్టీ చేసుకుంటాం కదా అప్పుడు నువ్వు పాట పాడితే నేను వింటాను ఏమంటావు మరి
సరేగాని నేను పాఠ పాడతాను మరి నువ్ డాన్స్ సేను్ డాన్స్ చేసుకుంటే కూడా నేను చూసను రెండు మూడు సార్లు
అవునా సరే మనం ఉద్యోగం వచ్చాక చేస్తా అప్పుడు చూసేవుదే
అర్థం కాలేదు
అదే నాకు ఉద్యోగం వచ్చాక చేస్తాను అప్పుడు నువ్వు చూసేవాని అంటున్నా
తప్పకుండా ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నా సరే నీకు ఇష్టమైన నీతి కావ్యం ఏమైనా ఉ దా
ఆ కష్టపడితే ఫలితం ఉంటుంది ఆ ఇదే నా మంత నీకు మరి
నాకైతే ఊర్కుంటే ఏదైనా సాధించవచ్చు నాకు ఇది బాగా నచ్చుం అందుకే ఈ పుస్తకాలతో ఎంత ఓపిక్గా కూర్చుంటున్నా
అవును ఇందాక చిన్నప్పటి ఆటల గురించి అన్నావు కదా మీకు స్కూల్కి వెళ్ళడం అంటే ఇష్టము లేక ఇంటి కాడండి ఎంజాయ్ చేసడం అంటే ఇష్టము
నాకా ఖచ్చితంగా చెలువులు ఆ మామిడి తోటలో తిరగడం కోతుకమ్మ చ ఆడటం గుర్తు నాగాయక్
ఎలా మర్చిపోతాను నువ్వు చెట్టు మీద నుంచి పడి మొకాలు పగల కొట్టుకున్నప్పుడు నేను ఎంత ఏడ్చాను
హ గుర్తుంది సరే మరి
అలాగే మరి ఉంటాను బాయ్